ఒ
మార్నింగ్ జిస్ మే రా
ఏంలే ఖాళీ మా ఇంటి పక్కన అబ్బాయి టెన్త్ ఎగ్జామ్ రాశిండు
ఓహో
మ్ రాశింట మ్ ఆడ గేట్ కాడ్ నుంచే అంటా ఉండు క ఎక్జామ్ మస్తు రాశ్నక్కా అని
చిట్టిలు వెట్టిండో పాపం
అ ఏ చిట్టిలు పెట్టలేదంట కాగానీ పాపం వాడంట ఉ నిన్నా ఒక పద్యం వచ్చిందన్న అన్న పద్యమే ఆ వచ్చిందంట వానకి వానకి వచ్చినాయా పద్దెమే అంది ఎగ్జామ్ లో కూడా వచ్చిందంట
ఆహా ఏం లక్ అనుకోవాలి ఇగ
ఉం ఒకటే అన్నీ ఎక్కించిండ్ అంటగాని ఒక్కటే రాయలేదంటే ఆ అక్కడ గూడా వాళ్ళ డాడీ బస్ ఏమంటారు ఆ నుంచి సెంటర్ నుంచి బస్ ఎక్కిద్దామని తీసుకొస్తా అంటే మంచిగా రాసినం అంటే మంచినె రాశ్న డాడీ అంటే ఒక్కట్ రాయ్లే డాడంటే పి చకు చకు ఇట్లు తిట్టింండంట
అ ఒకక్కటి కూడా ఏదో ఒక సుతి రాస్తాయిపోయే
టైం లేదంట సెప్ ఏమంటరు ఫస్ట్ ఫస్ట్ డే గదా ఫస్ట్ డే గదా అది ఏమంటారు సెట్ పేపర్ రాలేదంట క్క
అవునా లేట్ అయింది గావ
ఆ లేేట్ ట్ అయిందంటా అదే అంటాండి అక్కలా సిట్ పేపర్ ఒక్కటి లేట్ అయింది అక్క బాగా లేట్ అయింది అందువల్ల ఒక్కటి క్యలే అని జెప్పి అన్నడు
ఆ రోజు అయితే వీళ్ళ డాడీ ఇప్పుడు ఈ రోజు పొద్దుగా నుంచి పొయ్యి ఆడ దింపి మళ్ళీ తీసుకొని ఒస్తడాయగ
తి ఆ బసెక్కిచ్చి ఆయన కాలేజీకి వోతడు మళ్ళ మ్
ఉం మా కొడుగ్గుడ లేశెటట్టున్నడు ఇప్పుడు
ఆ
నా కొడుకు గూడ లేశెటట్టే ఉన్నాడు ఇప్పుడు టైలెడ్ వోసుకున్నాడు మరొ ఒకటే కదులుతా ఉన్నాడు లేదు ఇక్కడగావచ్చు భయం మయితాంది
మ్ వాడు అసలు భలే హ్యాపీగా ఉన్నాడు అక్క అక్క అక్క అంటాడు ఏమైంంనంటే ముంచే రాసిన అక్క అని వచ్చిడు కుర్చీచ్చిన అయితే మాట్లా మాట్లాడిండు నేన అన్నా మమ్మీకి చెప్పు పోరా మంచినగానే రాసిన మమ్మీ అని మమ్మీ హ్యాపీ ఉంటది అని చెప్ప చెప్పంటే ఓ తక్క డాడీ కూడా అదే అన్నాడు మమ్మీ కాడ పో తొందర అని అన్నాడు అని చెప్పన్నా వాడు తిడతాండు వల్ల అవ్ అమ్మని ఈ అమ్మ ఈ ఎగ్జామ్ ఒకటైతే మా అవ్వకీ ఫంక్షన్లు కావాలట ఫంక్షన్ బోదాం అంటంది రేపు ఫంక్షన్ కి పోవాలట అని
ఉమ్ ఫాంక్షన్ క్ ఎగ్జామ్లు వదిలిపెట్టుకొని ఫంక్షన్ తీసుకుపోతడంటానా
ఆ
న నేను అట్లా తీసుకోదు వామ్మో బాగానే తీసుకుతుందంటా అంది వాళ్ళ డాడీ ఏమనాడా
అందారు పోతార్
వాళ ఇ ఇంటికడుండి చదువుకో మనాలి కానీ ఫంక్షన్ తీసుకొని పోతారా అసలుకి హిందీ ఎక్స్ ఎగ్జామ్
నేను అదే అన్న హిందీ ఎగ్జామ్ కదరా అంటే ఏమక్క మావ కట్టుంది కథ నేనే ఏం చెయని చెప్పు అనా అని అంటా ఉండు మంచి వాళ్ళు ఆ నా వాళ్ళ నాయనమ్మ మంచి మంచి గా వండు వండుతుంది మంచిగా పెడుతుంది వాడు వాళ్ళ నాయనమ్మకనే ఉండే ఇంతక ముందు వల్ల అమ్మ హైదరాబాద్ పోయినా వాడు మంచి చ్చు ఉండేది
ఆహా మరి మంచిగుంటే అయిపోదిగా
వాడు కూడా అన్నాడంట నేను ఉంటా మమ్మీ డాడీ నేను ఉంటా సెపరేట్ ఏమంటారు హింది ఒక రెండు రెండు పద్యాలు నేర్చకున్నా చాలు అనా అ అన్నాడు అంట ఎప్పుడు ఆ మళ్ళ బుధవారం ఉందంట ఎగ్జాము ఆ రేపో ఎల్లుండో ఫంక్షన్ అంట
కాదు ఇప్పుడు మండే లేదంటంనా ఎగ్జామ్
లేదు బుధవారం ఉందంట
ఎందుకు మండే ట్యూస్డే ఎందుకు లేదు
ఏమో
ఓరమ్మ అందుకే తీసుకోపోత అంటారు కావచ్చు
ఉమ్ కానీ తీసుకోపోదని అంటారు కానీ హిందీ కదా వదిన ఆ రోజు ఇంగ్లీష్ ఉన్నా ఇంగ్లీష్ ఉన్నా ఏంగ్ క కపో హిందీ కాదా కొద్ది వాడికి ఏమో ఎట్లుంటదోయమో మరిగా
వల్ల ఇష్టం కాదు
ఉమ్
మనం మాత్రం ఎం చెప్తాం
ఉమ్ వాని హాల్టికెట్ నెంబరు ఎంత ఉండే టూ సిక్స్ వన్ జీరో వన్ జీరో ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ ఓ మర్చిపోయినా
ఫోటో దింపుకోలే
ఆ కిక్ మని సౌండ్ రాదా వాని ఎందుకు దింపుకుంటారు అక్క అది ఇది అని వాడు ఫీల్ అవుతాడు. మళ్ళా
నువ్వు పోయినవ్ కాదే కరెక్ట్ చెప్తారు లే ఎంత వత్తె అంతా
ఆ
కొంతమంది అయితే మార్కులు ఒకటి వస్తే వీళ్ళు ఒకటి చెప్తారు.
హు ఆ రోజైతే మనకెన్ని అబద్ధాలు చెప్ తీరు
కాదు ఆ హరికి ఎక్సాట్ టెన్త్ ఎగ్జామ్స్ అప్ టెన్త్ ఎగ్జామ్స్ అప్పుడు అయ్యేలే
మీకు టెన్త్ తెలవదు కానీ ఇంటర్ అప్పుడు
ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడేమో ఆహా వెళ్ళలేదని నాక మాక్కడికి వచ్చి చూపించుకోలే సెకండ్ ఇయర్ అప్పుడి ఇగా వెళ్తాయని చిట్టీలు అందినట్టునాయ్ వెళ్తాయని కన్ఫర్మ్ చేసుకుని మా కాడికి వచ్చి చూపించు ఉంది.
అవునవును
హు టెన్త్ అప్పుడైతే టెన్త్ అప్పుడు ఏం చేసింది తెల్ సా సబ్జెస్ట్ ఆగలేదు మం మంచిగా వచ్చినాయి మాక్ మర్క్స్ అన్నది ఆ అక్కడ అట్లా విజిత అక్కొల్లా ఇంటి ముందటి నుంచి ఏమే
ఆహా
ఎగ్జామ్ రాయడానికి సప్లి
అప్పుడు అందరూ అందరికీ తెలిసింది. ఇగా
హ్మ్
ముట పోయిందని
ఉహు
అట్లనే ఉంటాడు జనాలు
అవును ఏం తింటన్నవ్
ఐస్ క్రీమ్ తింటాన
అబ్బా
ఫుల్లు సల్లగుండి అసలుకి ఐస్ ఐస్ ఉంది
అది జలుబు లేసింది ఐస్ క్రీమ్ ఎందుకు తింటన్నావ్ మళ్ళా
పక్కన పేడతే నేమో అది మొత్తం నీళ్ళు నీళ్లు అయితాంది
అట్లనే అయితది
ఇట్లా అట్లని తీసి మళ్ళీ డీ ఫ్రిజ్లనే పెడదామని చిన్న గిన్నెల తీస్తాన్న
అవునా
ఏముంది నైట్ మ్యాచ్ అన్న వచ్చినంక మీ అన్న క్కొంచెం ఇత్తే టేస్ట్ ఎట్లుందో చూచి చెప్పి మంచి ఉంటే మళ్ళి చేస్తరు పండు ఒక్కటి తిన్నాననుకో ఇగ ఊకే తెచ్చి చెయ్యొచ్చు మంచిగా ఈ దీంతోని వాట్ టర్ మిలన్ తోని వాటితోని వీటితోని ఇగ పండుకు నచ్చిందనుకో
వాటర్ మిలన్ తోటి మంచిగా చేయొచ్చు మేమొకసారి వాట్ మిలాన్ తోటి ఎట్లా చేసినం తెలుసా అవి ఆ య కుల్ఫీ లెక్క వాళ్ళు క్కడ బాక్స్ లుంటది అలా పుల్లలు గుచ్చి ఇట్లా తిప్పి ఊడపీకి కట్ చేసి ఇత్తరు చూడు
అవునవును
ఎర్ర టవల్ కు జుట్టుంటది
తెలుసు తెలుసు
అవి అప్పుడు బాగా వచ్చే వతే ఆ పుల్లలు దాచేది మేము తిని దాసుంచి ఏం చేసి ఇట్లనే సమ్మర్లా ఆ ఏమం వీటిని వాటర్ మిలాన్స్ ఇట్లా తెత్తారుగా
ఉమ్మ్
అళ్ళ నీళ్ళు పోసి ఆ జ్యూస్ పట్టి ఆ వాటర్ మిలన్ ఆ గ్లాస్ లో పోసి ఆ పుల్ల ఇరికిచ్చేది ఇరికిచ్చి ఫ్రిజ్ లో పెట్టేది ఫ్రిజ్ ల పెడితే టూ అవర్స్ ఫో ను ఫైవ్ అవర్స్లలా అయ్యేది తినేదిగ
నేను గూడ్ అన్న డిమార్ట్ కి పోతే ఐస్ మాల్ట్ ఉంటాది కదా హైస్ట్రీమి డిమార్ట్ ల చు చూషి తెమ్మంట
నేను అన్నది అదే ఐస్ క్రీమ్ చేసేటి అలా పోత్తారు అవి ట్లా పట్టుకునేటి
అదే అవివి తీసినవ్ ఉమ్ ఏమో చూడమంటా డిమార్ట్ కి పోతే
ఆ మరి ఫోన్ లో బుక్ చేద్దాం కాదు ఫోన్ లో బుక్ చేద్దాం బట్ రాదు రెండు సెట్లు చేస్తే తక్కువ వస్తాయి
నన్న వద్దన్నాడు
ఎందుకు
డి మార్ట్ కి పోయినప్పుడు తెస్తలే అనాడు
తక్కువ ఉంటాయి కావచ్చు
చూస్తా అక్కడ లేకపోతే అప్పుడు చెదువులే ఫోన్ల అనాడు
ఒకవేళ చూస్తే ఎంతున్నాయో చెప్పు నాకు
చెప్తా మీ నిమ్ మలంగా లేవాల వద్ద వాళ వద్ద
కోసేపు తీయాలా
చాలా సేపు ఎంతోసేపు మాట్లా
బాబా అంటాండగా
వీడియో కాల్ ఇష్యూ పెట్టాలన్న మాట ఈగ
అమ్మో అవునా లేవ కనే బావా అంట స
ఆ గతే అంటే వాళ్ళ తాతను అంటాడు మేం బాబా అని గదా మనం దాదాన ఇంకా బాబా అంటాడు మన వాడు డాడీని చూసినాక అప్ప పప్ప అప్ప పప్ప అంటారు
ఉహు ఈ మధ్యల బాగా బాబా అనడ నేర్చిండు
ఊక బాబా బాబానే అట్లా అల్వట్
కానీ బబ్బులు అన్నా కూడా బాబ అని పిలుతాడు మంచిగా
ఆ మీ బావ అని నే కూడాడు మా మావని బావ అంటా మా డాడీని మేము పప్పా అనే
ఎక్కువ పప్ప అనడం తెలియదు కాగాని బాబా బాబా బాబా బాబా మేము అందుకోసం రెండు మూడు సార్లు చిన్నప్పుడు పంటడుతో బాబా బాబా అనిపిలే
తంట పండు పప్ప అనే అంటాడు పప్ప కా అంట చూపిస్తాడు మనిషి
ఆ
అబ్బా ఆ కొడతా ఉంటారా నన్ను
ఐస్ క్రీమ్ తిన్న సూ చూసిండా ఐస్ క్రీమ్
సూలేప్పుడు సూపిిత ఏ ఫోర్ మా మరి ఇంకా సుపిత్త
మంచిగా హ్యాపీగా ఉంటాడు మా మమ్మీ ఐస్ క్రీమ్ తెచ్చిందాను
ఏ చెత్ర సూ ఆయనకి గిన్నెల లేతే అర్ధం కావట్లేదు ఐస్ క్రీమ్ డబ్బాలు ఉంటాయి చూడు అవయితే ఆహా ఈ ఐస్ క్రీమ్ లేయాని తింటడు ఆ గిన్నెలా లేసినందుడు తింటలేడు
ఈసారి కప్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకొని తిని ఆ కప్ ఐస్ క్రీమ్ కడుగు
కడుగి అవును గద ఎ యాలి
కడిగి అలా పాలు అలా అలా చేసి పోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకు గడ్డ గడతాది
అదే అదే పని చెయ్యాలి ఇగ
సారేలే మారీ
ఆ సరే రా
ఆ